తాన్
హాయ్ అండి. హలో నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి గేమ్స్ గురించండి.
గేమ్సా చెప్పండి. ఏం గేమ్స్ అండి.
ఇష్టమాండి.
నాకు ఇండోర్ గేమ్స్ కన్నా, అవుట్డోర్ గేమ్స్ ఎక్కువ ఇష్టమ్ అండి. కబడ్డీ, ఖోఖో హాయ్ అంటిట్యూడ్ ఇంకేముంటాయాండి. మీకేం ఇష్టమండి.
హలో
హలో అండి.
కబడ్డీ
మీకు కూడా కబడ్డీ అంటే ఇష్టమా అండి.
హ్మ్ మనిందరి టేస్ట్ ఒకేలా ఉండా దండి.
అవును
మీరు ఆడతారా అండి ఎక్కువ గేమ్స్
ఆ ఆడుతామ్ అండి. క్రికెట్ ఆడతాం. వాలీబాల్ ఆడతాం.
అవునా అండి.
మీరు అది ఆడతారా అండి. షెటీల్స్
ఆ ఆడతనండి.
ఏ ఏ గ్రౌండ్ లో ఆడతారండి.
ఏ గ్రౌండ్ ఏము ఉండదండి. మా ఇంటి ముంగట ఆడతాం.
మేమైతే వైషా ఆ స్కూల్ అనేసి అందులో ఆడతాం.
ఎక్కడా అండి.
వయస్లా స్కూల్ అని అందులో ఆడతామండి.
అవునా అండి.
ఇక్కడ చాలా క్రికెట్స్ అంటే మార్నింగ్ లేవన్ నుంచి జిమ్ అట్లా చేస్తా ఉంటారు.
అవునా అండి.
మీరు అది కబడ్డీ కాకుంట ఇంకేం ఆడతారండి.
నాకు అవుట్ అవుట్ అంటే ఇష్టమండి.
అవునా ఓకే నాకు తొక్కుడు బిళ్ళా, అష్టచమ్మ అంటే ఊకె ఆడుతుండే
అవునండి చిన్నగున్నపుడు అన్న ఆడుతుండే ఇప్పుడేవ తూళ్లు
అవునా ఇప్పుడు ఎవరు ఆడుతరు మనుషులు మారిపోయిరండి
ఫోన్ నుంటే చాలు
చిన్న పిల్లలైతే ఆటలు మస్ ఆడతారు
అవునండి ఇప్పుడు అందరు తక్కువ చేసేసిరు
అవును మనమే ఇగ దాన్ని వేంచాలి పిల్లలకే అలవాటు చేయ ల ఆటలది
అవునండి
నా ఆటలు ఆడుతనే ఆటలు ఆడితనే అక్టివ్ ఉంటరు కదాండి పిల్లలు
అవునండి పబ్జి ఆడతారా అండి మీరు
పబ్జి అలా ఆడనండి మీరు ఫ్రీ ఫైర్ ఆడతారా అండి
లేదండి అప్పుడు ఆడేది ఇపుడు డిలీట్ చేసేసినండి
అవునా అండి లూడో ఆడుతారా అండి
ఆడతానుండి లుడో ఆడతను వేరే వియాంక క్యాండీక్రాషా
ఆ టెం పుల్ రన్ బాగుంటాదండి ఊమ్ అటు తిరగమంటంది ఇటు పారాషూట్ అయితే బాగుంటంది పారాషూట్ ఎక్తే బాగుంటది టెంపల్ రాన్ రో ప్యారషూట్ విళ్తరుగా అండి
అవునండి
ఊమ్ గేమ్స్ ఆడాలండి చిన్నప్పు ఊమ్ క్యారమ్స్ ఎట్లా ఆడతారండి కొంచెం చెప్తారా
ఫోనొ అండి ఫోన్ లో అంటున్న నేను నాకూడా అంత ఆడ్డం రాదండి
ఓకే రెడ్ కాయిన్ ఏదో బ్లాక్ కాయిన్ ఉంటది గదా అండి
అవును అవునండి రెడ్ ఏమో మెయిన్ కాయిన్ కదండి
ఉ అవును కదా రెడ్ చీట్ చేసి ఆడతారా అండి మీరు
చెస్ నాకు ఇంత కూడా ఐడియా లేదండి అది ఎట్ట ఆడాలో కూడ నాకు తెలిదు
అవునా రాజు రాణి సైనిక్ లో ఉంటరు
మీకొచ్చా అండి
అదే వచ్చండి రాజు ఉంటాడు సైనికుడు అవన్నీ ఉంటాడు మనం జరుపుతూ ఉండాలి గడులని
కానీ అది వాటి కొన్ని రూల్స్ ఉంటాయి కదండి ఇట్లా జరు పాల తెరు
ఆ అదే ఒ వచ్చండి గడులను బట్టి జరిపాలా
అవునా అండి
మ్మ్
రాదండి
అవునా
కబడీలో కబడ్డీలో ఒకరిని మన టీమ్ నుండి వెళ్ళి అవుట్ చేసోస్తే
అవును సెవెన్ మెంబర్స్ అయి అయ్ మెంబర్స కబడ్డీలో ఎంత మంది అండి ఎయిట్ మెంబర్స లేదండి నైను టరు కదా
ఏమో అండి ఇగ
అవునా ఎయిట్ మెంబర్స్ అయితే అవుట్ చేయాలి లేకపోతే అల్లనే అవుట్ అయితే ఎట్లనో ఉంటది
అవునండి
మ్మ్ క్రికెట్ లో ఈరోజు నిన్న ఆ ఇండియా గెలిసిందిగా అండి నిన్న క్రికెట్ లో ఇండియా గెలిసిందిగా అండి
అవునండి ఇండియా గెలిచింది
మ్మ్
ఈ ఈ మ్యాచ్ లా ధోని విరాట్ కోహ్లీ లేరెందన్ ది
ఆ లేదండి ఇప్పుడు రోహిత్ శర్మ వాళ్ళు కదా
ఎ ఎందుకు లేరండి
ఏమో అండి ధోని ఉంటాడు ఎందుకుండడు
లేదండి నేను చూసిన ఫోటోలో కనిపి పీయలేదండి ధోని
అవునా ధోని కాదండి విరాట్ కోహ్లీ ఉంటాడు ధోని మ్మ్ ఆయనకి పెళ్ళి అయిపోయింది కదా
అవునండి
మ్మ్ మస్టాచెమ్ ఎప్
మీకొచ్చ అండి క్రికెటు
క్రికెట్ రాదు గదొకటే తెలుసు సిక్స్ ఫైవ్ అని
నాకు రా నాకుడా రాదండి క్రికెట్
ఉహూ అబ్బాయిలు మస్త్ ఆడతారు కదండి అబ్బాయిలు బాగా ఆడతారు క్రికెట్, క్రికెట్ అండి బాగా ఆడతారు, అసలు వాళ్ళకి క్రికెట్ అంటే పిచ్చి అవునండి నేను కొందరు టీవి ముందట కూసోని చూస్తారు
అవునండి అర్ధం అయితదా అండి మీకు క్రికెట్
క్రికెట్ అంత అర్ధం కాదు కాని అర్ధమయినట్టుచేత్తా
నాకయితే అర్దమయి య అండి అసలు
ఆహా ఇంకా అండి విశేషాలు మ్మ్ బోట్ తిల్స్తో ఏమన్నా చేస్తారా అండి
అనే
బాటిల్స్ తో ఏమన్నా చేస్ స్తరా అండి
బాటిల్స్తోనా
ఆ గేమ్స్ ఉంటాయి కదా
అర్థం కాలేదండి
అష్ట చెమ్మ ఆడతారా అండి
ఆ ఆడుతానండి నే ఎప్పుడెప్పుడు ఎవరెవరిని సంపాల అని చూస్తా ఉంటా అండి
అయ్యో, ఎందుకండి అంత పగా
అంటే అది గేమ్ కదండి అందర్ని చంపి తొందర తొందర పోవాలని
అవునా ఉంటది ఓకే అంటే ఎట్లా అవి ఉన్నాయా అండి గవ్వలు ఇట్లా గవ్వలు ఉన్నాయా డి
గవ్వలు లేవ్వండి చింతగింజలు తోని ఆడుతాం మేము
అది చింతపండులో ఉంటది అదా అండి
చింతపండు లో ఉండదండి అది చింతపండుల ఉంటాయి గింజలు
అదే అండి చింత పండులో
అవునండి. చింతపండు లో ఉండే గింజలతోనే సగం పగలకొట్టి ఆడతామండి.
అయ్యో ఇరుగవు.
ఇరగవండి. అవి కరెక్ట్ గా పగల కొడితే మంచింగా మధ్యలకు పలుగుతాయండి. నలుపు తెలుపూ
నలుపు తెలుపా
అవునండి అంటే మధ్యలో వైట్గా ఉంటది కదండి. వీటి మీద బ్లాక్
అహా నాకేంది ఆండీ. బ్రౌన్ వైట్ ట్టు కనవడ్డది
మేము చింతగింజల్ని కాలుస్తామండి. అందుకే బ్ల్యాక్ అయితాయి. అవి
అయ్యో పాపం అండీ. అవి నొప్పి పెడతది.
నొప్పి పేడతాయి. అయితే నేను కాల్చిన వాటికి మీరు జండూబామ్ రుద్దండీ.
అవును. ఆ పని చేద్దాం ఇగ ఎప్పుడైనా ఇది మీరు ఎప్పుడైనా జుసారా ఉ ఎప్పుడైనా జుసి
ఎప్పుడైనా
ఈ గేమ్ చూసార్ రా
ఏ గేమండి
ఇట్లా అది ఇట్లా డబ్బాలు తీత్తరు. ఆరు డబ్బాలు
ఆరు డాబ్బాలా
ఆ ఇటు ఉప్పు తెత్తరు. అటు ఇటు బిచ్చేసి బిచ్చ ఏత్తరండి.
బిచ్చెత్తరా తొక్కుడు. బిల్లానా
అవునండి
సెట్ మీరే కదాని తోక్కుడు బిల్లంటె నాకు ఇష్టం. ష్టం ఆడుతా అన్నావు. మీరే పేరు మర్చిపోయారు. అండి చెప్పండి. ఇంకా
హలో
మీకి ఏమి ఏమీ అంటే ఇష్టం అండి.
నాకా
అ అండి నీకే అండి నీకే ఉన్నమండి. మీ మాటలే ఎన్పిత్తలేవు.
అవునా చిక్కుడు గించిల్ వాడతారా అండి ఆ చిక్కుడు గంజలతో నాటుతారా
చిక్కుడు గింజలతోనా అదేమండి
అదొక పది డబ్బాలుంటది గింజల్ దె టరు
అవునా
ఆ
తెల్వదండి నాకు
అవునా అండి ఓకే ఇంకా అండి ఇంకా మంచి మంచి విషయాలు చెప్పండండి ఈ రోజుతో సమాప్తమండి బాయ్
ఆ అండి
అయిపోయిందండి ఇక బాయ్
ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్
క్యూ థ్యాంక్ యూ
బాయ్